ఊ ఏం చేస్తున్నావురా
ఏం లేదురా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు
ఎండ బాగా కొడుతుంది కదా ఇయ్యాల
ఫుల్ ఎండ గోడుతుంది ఉ ఇంక ముగ్గు ఏసేసరికి పెయింట్ తోటి మొత్తం నానిపోయిన
ఆ ఊడకపోతకి
ఆ ప్చ్ జర ఎండ పూట ఏస్తే ఎండకు తొందరగా ఎండుతది తొక్కు కోకుంటా అయితది అని ఏసినా అంతే
ఓ బయటకు చూస్తే గుడ్లు గుంచుతా ఉన్నాయి నాకీ అయితే అంత ఎండ కొడుతుంది ఉహు
ఇపిరితంగా కొడుతుంది ఎండ ఇంకా వానకాలం స్టార్ట్ అయినట్టే గాని ఏడ వానలు పడుతున్నారా పాపం
ఏం పడుతలేవు ఈ ఉన్నాయంట కదా ఈ వీక్ లో వర్షం ఉన్నాయట
పోయినా వీక్ నుంచి
అమీ ఉ సాయిబాబా దగ్గరికి పోదాం అంటుర్రు
ఓ
ఉ ఉ రేపు సాయంత్రం ఎల్లుండి పోదాం అంటుండ్రు మరి ప్చ్ ఎన్ ఉ
నేనైతే సాయిబాబాని దండం పెట్టుకోవడమే భయం
ఎందుకు రా హా
అసలు ఆయన దేవుడే కాదంట
ఏమో నాకు అసలు చిన్నప్పటి నుండి ఆయనే గుర్తే ఉండడు తెలుసా ఎక్కువ
ఇన్ ఎన్ నమ్మినా ఒక్క పోదు కూడా లేకపోయినా అప్పుడు తన్ని ఏప్ ఆయన గురించి క్లియర్ గా తెలిసినంత అస్సలు ఇగ దండం కూడా పెట్టడం బంద్ చెస్
ఎవరు చెప్పిర్ రు అంటే ఎట్లా తెలుసుకున్నావ్
ఏమో ఇన్స్టాలోనే ఒక్కసారి సాయిబాబా ఆపోజిట్ ఆన్ కోడ్ బొచ్చెడు వస్తాయి
ఇదేలూస్ సాయిబాబాకి సాయిబాబా అని కొట్టు
డార్క్ ట్రూత్స్ ఆన్ కో
ఆ డార్క్ ట్రూత్స్ అని కొట్టు ఆ ఇన్స్టాల సెర్చ్ ల
ఉ
వీడియోస్ బొచ్చెడు వీడియోస్ వస్తాయి
ఉ
ఉ ఉ
ఏమో ఇ ఏ ఉన్న దేవుళ్ల నీ నమ్మాలా లేని దేవుడిని నమ్మాలా ఏది డౌట్ డౌటే తీరా ఏమో ఏందో ఏమో
ఇ ఏ దేవుళ్ళు ఉన్నారు కానీ
ఊ
ఉన్నాడు చాలా వరకున్నాడు
ఉంటర్లే ఇగ
ఊ
కాకపోతే ఏం నమ్మాలి ఏం నమ్మొద్దో మన మనసాక్షికి తెలవాలె
నేను ఎక్స్పీరియన్స్ చేసినాగ
ఆ ఆ ఆ ఆ
హు
ఏమన్న అనిపిస్తుంద నీకూ
తినేస్ ఇప్పుడే ఏంలే ఇప్పుడే
ఆ
ఏం లేదురా ఇప్పుడా అప్పుడే అంటే ఎట్లా
ఉ
ఇకా సోమవారం సోమవారం కళలో కనబడేది
ఊ
హుం ఇప్పుడు ఏది లేదిగా మావాళ్ళు వచ్చినంకా అబా ఆమే ఎవరికున్నది ఆమెకుంటది
ఊ హుం
అట్లా
ఊ
ఊ
ఏమ్మా
ఇట్ల అంది
ఏం కాదు తీ వద్దు ఇప్పుడు వద్దు. ఇప్పుడే వద్దా ఎప్పటికి వద్దా.
సో ఎప్పుడు పొద్దు
వద్దు తీ ఎందుకో అవన్నీ మనకు తోని కాదు ఇంగ కష్టాలు అబ్బో చా కష్టం అయితది అంటరా ఎందుకో నువ్వో
చాలా కష్టం మా అత్త అనుభవిస్త లేదా అని నేనేం చేస్తానే నేన్ ఎటు పోవద్దూ ఏం చేసినా ఇకా సుస్తి అయితను
హమ్
గ
అన్న ఏం చేస్తుండు మరి వర్కా
జనం బాగొచ్చిండ్రా
ఆ
నైనా అప్పుడే ఎన్ని రోజులు పోయిచ్చిండూ సామాన్లు తెచ్చిండు షాప్లకి.
మ్
ఏ డ్యూటీ ఎక్కుతాడు త్రి అయితుంది గా
ఊ ఎన్ని అవర్సూ
త్రి టూ నైట్ ట్వీల్వు
నైట్ వన్నా
టువెల్ టువెల్
టువెల్
ఉ
ఏం సార్ టువెల్ అంటే జరరా అటువట్ జార ఓకే తీరా ఇ వన్ టూ అంటేనే జరగస్తా టువెల్ అంటే మనం కూడా అప్పుడప్పుడు మేరిక త కూడా నార్మల్గా ఉంటనే ఉంటాం లెవెన్ వరకు ఉంటనే ఉంటాం
టువెల్కి పడుకు టువెల్ అయితుంది ఒక్కొక్కసారి బాగా వర్కునప్ ఇప్పుడు ట్వల్వ్ థర్టీ వన్ అయితది మన్ ఎలా వస్త
ఓన్లీ పాలే తాగుతుందా ఏమన్నా ఎక్స్ట్రా
హే లేదు సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ పాలే ఇ సిక్స్ మంత్స్ కి కొంచెం మెల్లమెల్ల సాలిడ్ స్టార్ట్ చేయాల్ల
టూ మంత్స్ అయిపోయిందా ఇ నడుస్తున్నా
త్రీ అయితే ఏం అంటే ట్వంటీ సిక్స్ త్తే త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడత
ఉ
ఫోటో షూట్ ఏయాలి మీరు మేడం
చేయి చేయిరి ఫోర్త్ మంత్ ఫోటోషూట్
థర్డ్ మంత్ థర్డ్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి థర్డ్ మంత్ చేయాలి
ఓహో అట్లానా హహ అడే ఏం ఐడియా సిస్తున్నావు మరి
లే చూడాలి ఇంకేం అనుకోలేదు ఉ అట్లా
ఇట్లా ఫ్లవర్స్ తోటి ఇట్లా ఫ్లవర్స్ ఉంటయా పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి చూడు పేపర్ ఫ్లవర్స్ తోటి ఇట్లా ఉయ్యాల లెక్క చేయాలె
సెకండ్ మంత్ జేసినారా మ్యాంగోస్ పెట్టి చెట్టులాగా పెట్టి హగి అలలా వెట్టి
అవు
అ
చూసిండేగా మొన్న రీల్స్ లను ఎక్కన్నో చూసిన ఇట్లా పేపర్ ఫ్లవర్స్ ఉయ్యాలలా ఇట్లా పెట్రు ఉయ్యాల పాపల పండ పెట్టిరు అదే లెటర్ ఫ్లవర్స్ తోటి లెటర్ కూడా నెంబర్ కూడా రాసి ఉండేవాళ్
అఖిల్ ఉంటదేమో అనుకుంటే అఖిల్ ఎప్పుడుంటలే
ఆ
ఉ
పెళ్లికి మరి పెల్లి పోయిస్తా
ఏ ఊ చంద్ర పాపన్ పట్కో
ఏం పోతావురా పాపం మట్కొ సపడే కూక్యి అఖీలా మరి అఖీలా కొంచమన్నా మెసేజ్ జేత్తలేదు మరి నొత్తరా రారా
చెపొ ఉంద లేద మీన ఫస్ట్
నాకు అదే డౌ నాకు అదే డౌట్ అనిపిస్తుంది
వీన ఇప్పుకున్నా కాని వాళ డాడీ మమ్మీ వీళ్ళకి జెప్తరు కదా పక్కనే ఇల్ అని
హ్మ్ ఏ చెప్పే ఉండొచ్చు చెప్తది ఎందుకు చెప్పది కాని ఈ పిల్ల ఏమో మరి ఈ పిల్లకి ఈగో ఎక్కువ ఉంటదయి క్యాస్ట్ అని అదని ఇద అని జరా
బానే ఉంటది అయితే నీకు చెప్పన్నానే నీకు చెప్పడం మరిచిపోయిన గదా మళ్ళ ఎవల్తోననకు
నేనెందుకంటరా!
ఆ గ్యావ్ ఈనే లేడు
ఎవలు
అదే మనం మన తోటి కాలేజీల లేయకుండేనా!
యా ఆ ఆ ఆ గమ్ములొల్లపిలగాడేనా ఆ ఆ
వాళ్ళు ఆమ్ ఆ పెళ్ళ పిల్లొల్లు రిలేటివ్స్ గదా!
ఆ ఆ
రిలేటివ్స్ అయితే ఆ అమ్మాయిని చేసుకోమని వాళ్ళ డాడీ మమ్మీ అంటురట
ఊ ఈ అబ్బాయేళ్ళ మమ్మీ డాడీ అంటుర్ర
ఆ అయితే ఏదో ఫంక్షన్ ఏదో ఫంక్షన్ మీరు బోయినప్పుడు బావున్నారా అత్తయ్య బావున్నారా మామయ్య అని పలకరిస్థా ఆడికే ఫ్లాట్ అయినట్టు ఫిదా ఐయిర్రాంట
ఉ వా
ఆ
మరి అబ్బాయి ఏమన్నడు.
చెల్ అనంటుండు.
ఎందుకు చెల్లట వద్దటనా!
అరవిందు అస్సంతాలు.
ఆమె ఎక్కువాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకపోయింటే అప్పుడు ఏమో నువ్వు ఆలోచించలే కాబట్టి ఆమెకు కుంది కావచ్చు మరి ఇంట్రెస్ట్
హ
ఉ ఊ
అట్లా వాళ్ళ నా ఫ్రెండ్స్ అంతా తెలిశిన ఒచ్చి
ఊ... ఊ..
ఊ అనుకుంటా అన్నడు.
ఊ ఉ ఊ
అట్లా
ఇంత కత్తెయితదా అయితే
ఆ
ఇంత కథయింది అయితే
ఆ అయితే అట్లయితేంటూంటే యాక్చువల్ గా నాక్ ఒద్దనుకుంటా! ఉన్నడంటావ్ అబ్బాయి.
ఉ
అట్లా ఆ
ఉ
అ
ఇంకా ఇంకేము ముచ్చట్లు మరి ఇంకేం నడుస్తున్నాయో ఏమో మన టెన్త్ క్లాస్ వల్ల ముచ్చట్లు
మనకి ఏద్ తెల్వదు మనం నార్మల్ ఎవ్వరి కాంట్ర్రాక్ట్ ఎట్లుంది ఏంతి
ఆ కాబట్టి గంతే మనకేం ఏ తెలిసినా ఏం చెప్తాంరా తెలిసినా ఏం చెయ్యం తెల్వకుండా ఏం చెయ్యం మనం ఎప్పుడూ ఒకరి గురించి పట్టించుకునే ముఖాలు గానే కావు మని అందేందొ మనకి
అదే ఓకే ఓకే సంకత్ ఇంక అమే లేదు అమ్మపుర పొట్టమే
ఆ ఆ
ఆమెకిద్దరు పిల్లలరా మ్
మ్
గట్టివే
బట్టివే అదే అనిపిచింది ఉమ్మో మట్లతే అప్పుడే పెళ్ళి ఎంతో తొందరగా ఇద్దరు పిల్లలై పేరు
అవును మల ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గ్యాపే లేదు
ఆ అవునుగా తక్కువ గ్యాప్ ఉ కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి తి
మ్ నువ్వే హెల్త్ మంచి ఉండదుట్లా చేస్తే
ఆ
ఆ
సరేరా
సరేనా
బేస్తా
టైమ్ త్రీ అయింది ఏడు